హలో
ఆ చెప్పు చెల్లె. ఇప్పుడు డిన్నరేంటి?
హలో అక్కా
డిన్నర్ ఎం ప్రిపేర్ చేశారు ఇప్పుడు?
హలో
హలో వినిపిస్తోందా.
హలో మినిట్స్ వస్తుంది నా దాంట్లో.
అవును ఇందాక చూసుకోలే మనము మాట్లాడేసుకున్నాం కదా.
మళ్ళీ కంటిన్యూషన్ అయిపోతుందంటావా.
టైం హహా కాదు అది ఇందాకటిది కట్ అయిపోయింది గా నేను సబ్మిట్ చేసేసాను.
ఉ నా దాంట్లో అదే చూపిస్తుంది ఇంకా. హ్
నీ కాల్ రికార్డ్ అవుతుంది ఇక్కడ. హు టెన్ మినిట్స్ అయ్యాక చెప్తాను. ఇందాక ఫ్లోలో పడిపోయి చూసుకోలేదు, లేదంటే డిస్కనె క్ట్ అయిపోదును కాల్ క్యాన్సిల్ అయిపోదును బానే ఆ టెన్ మినిట్స్ కంటే అసలు ఎక్కువ అవకూడదు. తను బానే లాగింది ట్వల్ వరకొచ్చి ట్వల్ వరకు వెళ్లినా కట్ అవలా. హ్ నేను చెప్తానుగా నాకు చూపిస్తుంది వన్ మినిట్ అయిందంతే.
సరే సరే చెప్పుయితే
హు మోటర్ పట్టడం అయిపోయింది, వాకిలు తుడవడం అయిపోయింది.
హమ్మ రెండు పనులు చేేసావా
అంట్లు తోమడం ఒకటి ఉంది, అంట్లు పెదగా ఏమి లేవు కొన్నే.
నాకు అతి పెద్ద టాస్క్ అంటే అదే నా కూర్తో అమ్మడం, అయి చేయడం అంటే చాలా ఇబ్బంది నాకు, కానువ పన్లు ఎయన్న చేసెత్తాను కానీ అ కుటి వంట ఎంత చేయమన్న చెత్తాను, కానీ ఆ గిన్నెలు తోమడం అంటే
అ నాకు వంట వంట చేయడం అంటే చాల చిరాకు. పై పనులు కష్టంగా ఉన్న చేతాను కానీ వంట మాత్రం చేయలే. పెద్ద ప్రాసెస్ లా అనిపిస్తది అది అంతా నాకు. కట్ చేయడం, వండడం పోయిదగ్గర నించోనా
లేదు అన్ని కట్ చేసి ఇత్తే, అప్పుడు వంటసేత్తను నే
అబ్బా ఉ చాలా పెద్దపనే
ఆ అమ్మ అన్ని కట్ చేేసేస్తారు కూర్చుని
ఆ అది ఏందో డ
ఉ
అ ఏదో ఇప్పుడు ఇన్స్టాలో ఏదో ట్రెండ్ అవుతుందమ్మా. యూట్యూబ్ ల కూడా అంద్ మాటకు చెప్పినయ్ ఎగ్గు ఎగ్
ఆ ఎగ్గుని బాయిల్ చేసి, దాని మీద ఆమ్లెట్ ఏస్
ఆమ్లెట్ ఏసున్నరు దరిద్రంగ ఏంటో పిచ్చి పిచ్చి అన్నీ కనిపెడతరు ఆ వంట్లన్నీ ఆ ను నూలో నూన్లో తేలాడుతున్నట్టే ఉంటయి ఇంగ అన్ని, నాకు ఆయిలీ ఫుడ్ అంటె అంత చెడ్డ చిరాక అంటే అసలు ఆయిల్ దె సేన్నేనే
ఉ మీ ఫ్రెండ్స్ ఏ అదే మాట్లాడతరా? ఎక్కువ డిగ్రి అయిపోయక ఫ్రెండ్స్
డిగ్రీ అయిపోయక ఎవరు మాట్లాడ్రు. నేనే అందర్ని కలిసాను ఎల్లి. మా మేమొక సిక్స్ మెంబర్స్ ఉంటము గ్రూప్ చెప్తున్నా చూడ అందులో ఒక్క ఎవరు కాంటాక్ట్ అవ్వాలన ఫస్ట్ నేనె. అందరిని కలిపింది నేనే. గుర్తు చేసేది. మొత్తం సమాచారాలు జార వేసేది. విశేషాలు
ఏమి నీకేంటి లదే రివర్స్ మాట
ఆ యోగక్షేమాలు తెలుసుకుంటద అనమాట. ఏమేమి ఉన్నవా పోయావా, ఏంటి గుర్తున్నామా అని.
ఆ న అమకు గుర్తున్నామా గుర్తున్నామన్నం అనుకో ఆ మీకు ఉ మీకు అహ్లా గుర్తే ఉండం కదా అంటరు రివర్స్ లో అప్పుడు
లే మావోళ్ళయితే లేదురా బంగారం అంటరు. ఆగర్తె ఏంటి అసలు నువ్వే కాల్ చేయట్లేదు అంటది ఒకతి.
ఉ
అలా అన్మాట రోజుకో ఒకళ్కి ఫోన్ చేసుకుంట ఉన్నాల, బోర్ కొట్టేసినప్పుడు చిరాకు వచ్చేసినప్పుడు ఎక్కువ. కాల్ చేసెత్తాను. మనోళ్లే ఈల్ దగ్గర మనకెకువెంటి అని చెత్తను. తర్వాత అంతమందికి కాల్ చేెస్ మాట్లాడాక ఎందుకు నా నేనెవరికి గుర్తురానా నాకెవరు ఎందుకు కాల్ చేయరు నేను ఎందుకు కాల్ చేసి మాట్లాడాలి అలా ఫీల్ అయిపోయి లోన్లీగా
కాలుపో తర్వాత ఇంకా ఎవరు చేయకపోవడం అక్షరచంగా ఎందుకు పిల్ల అంతాలా అట్ తీసుకుడు మనం వర్ అవ్వడం అని ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడ కాదుమా ఎవరిమీదనీ
నాకు అలాని అనిపించి లోన్లీగా ఫీల్ అయిపోయి కొన్ని రోజులు ఎవరికీ కనిపించను మళ్ళీ ఫోన్ చేయను కొన్ని రోజులు అల్లు చేసి వరకు చూద్దాం అన్నట్టు ఎక్కువ సేపు ఉండలేను ఏంటో కోపమ కోపము ఎంత ఫస్ట్ గా వస్తాదో అంత కారగా పాతది అది
కోపం అనీ కాదు కానీ
తిట్టెత్తను బ్యాచ్ల బ్యాచల అందరనే తిట్టెత్తను ఎక్కువ తిట్టేది ఎవరన ఉన్నారంటడి నేనే ఏమో చిరాకుపడి ఏదనా వస్తే అప్పటికప్పుడే అన్నీ
అరవడం అయితే మనలో ఉంది ఏడవడం కూడా ఉంది కాకపోతే నాకు ఏదైనా కావాలంటే ఏడ్చి సంపాధించుకుంటాను నేను
హ ఉమ్
పదే అంటే చిన్న చిన్నపిల్లలంతా ఇదే చిన్న కుతురుని కదా అంటనంతే
ఇంట్లో నాకు ఒక బ్రదర్ ఉన్నాడునమాట పెద్దోడె మనీ అంతన్నాడు కూడా నన్ను ఏడిపించడం అదో సరదా
ఉమ్ వాళ్ళకి అది సరదా
ఆ ఏడితే ఒక వత్తదంట సాటిస్ఫాక్షన్ లేదంటే తృప్తిగా ఉండదంట మా అమ్మతో చెప్ప ఇస్తాడు మళ్ళీ ఇన్ని ఇన్ని ఇన్ని అన్ని అంటాడు ఏదో అబ్బాయిలాగా తమ్ముడు లాగా ఫీల్ అవుతాం నన్ను
హ
విడిపించపోతే నాకు అసలు మనశాంతి ఉండదుమ్ ఏదో ఏదోలా ఉంటది నాకు అని చెప్తాడు నేను సీరియస్ గా గొడవైపోయి ఇంకా నాకు ఎకువ డబ్బులు తెలేదు ఇంకేదన్నా కోపం వచ్చేసింది అనుకో మాట్లాడినాం అన్న తోడు మాట్లాడను ఇంకా రెండు మూడు రోజుల వరకు అలా రోజంతా మాట్లాడుకుండ మోహమ తిప్పేసి అమ్మ నాతో మాట్లాడొద్దని చెప్పు నా దగ్గరికి రావద్దని చెప్పు కాని కొంచెం సీన్ చెతాను మాట్లాడును అవుడు మా అన్నయ్య నా కోసం నాకు కలకండా స్వీట్ అంటే చాలా ఇష్టం అసలు
ఉమ్
అది బోక్స్ బోక్స్డు తెచ్చసేవాడు ఇది ఇప్పుడు అడగడాలు తగ్గిపోయింది ఇప్పుడు అలగడాలు తగ్కు తక్కవైపోయినాయి అప్పుడు మాత్రం అలిగితే రసగుల్లా బాక్స్ కనీకండా బక్స్ లో ఆ నాకు ఇష్టమేనివ మళ్ళీ నాకు ఇష్ట ఇది సపోట జ్యూస్ లేదంట ఐస్ క్రీమ్ ఇలాంటివి తెచ్చిచ్చేవాడు
డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటది కదా అదొక్కటి తింటాను అంతే స్వీట్ లాక ఏమ తినను
నేను కలగంలో స్వీట్ తింటాను వైట్ కలర్ రసగుల్ల ఉంటొచ్చు చూడు మళ్ళీ పింక్ షేడ్ లో ఉండేది తినను నాకు నచ్చదు అది వైట్ బాగుంటది అది ఒకక్కటిే అదొ ఒకటిే అంతే ఇంకానేంతన్న ఈ జాంగ్రీలు జిలే రీలీయానినాచ్చరాఖసలు
శ జిలాబీ బానేవుంటది ఈ రోజు గురువారమే
మా అమ్మకి జాంగ్రీలు అంటే ఇష్టం
హ
మ అమ్మ తింటది నేను ఒక కలకండా స్వీటు ఒక్క స్వీటు నేను తినేలోపు మా అమ్మ రెండు మూడు తినేస్తది అంటే నేను ఆ ఒక్క స్వీట్ ని ఎ ఆస్వాదిస్తూ ఎంత తృప్తిగా ఎంత ఇష్టంగా తింటానంటే స్లోగా స్లోగా అ దన్ని ఫీల్ అవుతూ తింటాను
ఓ
ఓక స్వీట్ మా అమ్మ ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది ఫను ట కుచ్చ మా అమ్మ కి మా అమ్మల ఫ్రెండ్ ఇంటి పక్కనే ఉంటది రోజుకి వంద సార్లున్నా ఫోన్ చేస్తుది ఇంటి పక్క నుండి ఎందుకు ఫోన్ చేస్తుదో తెలిదు అదే మాకు ఫ్రం ఇంటి పక్కన ఉందంకో నను ఎలా ఇంట్లోనే ఉంటాను లేదంటే దాన్ని మా ఇంటి తెచ్చుకుంటాను ఆ ఇవిడ నవిడదా మాత్రం ఫోన్లే ఫోన్లు ఇంకా అయ ఓ రెండు అడిలు ఎత్త వచ్చిద్ది మలు గగాడ ఒకటే అడ్డు ఇ ఆనకూడ పోను
అన్ని మినిట్స్ అయింది అక్క
ఎయిట్ మనిట్స్ రా
అక్క ఐతే అంతా ఇలా అదే కొంచెం ఫ్రెండ్లీగా మామూలుగా మాట్లాడిందంటడి
ఉహ అది అది దాన్ని అసలు అలా మాట్లాడించడానికి మేం కా పడ్డ కష్టాలు మామూలుగా కాదు డిగ్రీ చదివాను దాంతో నేను టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అసలా ఎంత సైలెంట్ పీస్ అంటే ఎవరితోన మాట్లాడేది కదా వచ్చేది కూర్చునిది బ్యాచ్ మా బ్యాచ్ లోనే ఉండేది తినడానికి ఆ మేము లంచ్ కి కూర్చునే వెళ్ళాం సిక్స్మ మొం ఆరుగురం కదా ముగ్గురు మేటం ముగగురుే టు బెంచకి కుచనే వాళ్ళం
ఉ
అప్పుడు అప్పుడు మాట్లాడేది అంత సైలెంట్ ఉంది లేదంటే నేను రేపు మానేతున్నాను వస్తున్నాను అలాంటి ఇన్ఫర్మేషన్ ఏము ఉండే కాదు మాట్లాడేది కాదు ఆ ఆ తర్వాత లాస్ట్ లాస్ట్ క ఇంకా పో ఫ్ సెమ్ కంప్లీట్ అయ ఫిఫ్త్ సెమ్ ఇలా వచ్చి ఇంటర్న్షిప్ వచ్చేసరికి కొంచెం చేంజ్ అయ్యంది చేంజ్ అయ్యి డైలాగ్స్ వయడాల కొంచెం ఫ్రీ ఆవడాాల ఫ్రీగా మూవ్ అవడం ఇప్పుడిప్పుడు నార్మల్ అయింది. అయబాబా అసలు ఎవరితోను మాట్లా మహాదల్లి
నేను నీ పేరు చెప్పగానే క్రిస్టినే అనుకో ఉన్నాను తప్పతే అక్కేముందంటే అంత గమ్ము తను మాట్లాడుతదో మాట్లాడదో అని అంది. నువ ఐతే పడ్తవా వాక్క అ తన నెంబరా అక్క నెంబరా అంటే అప్పుడు కొంతం సేపటికి పెట్టింది.
ఉ నన్న ఏదన్న ఆడుకండచెత్త్ కోపు మచ్చాదీద్ది మరి అ నీగే బస్ పట్టినాగా అడిగి చెప్పి ఇవ్వనా ఇవ్వనా అని టూ టైమ్స్ గా కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు ఇచ్చింద అనమాట ఇవి మాట్లాడుతానని చెప్పాను సరేయితే అను ఆ ఆ ఎళ్ళిపోయింది ఏం తీసుకెళ్లా వద్దంట టెన్ మినిట్స్ అయిపోయిందరా
ఆ సరే అక్క కట్ చేస్తావా నా దాంట్లో రావట్లేదు.
సరె.
హలో? !